హలో
ఆ చెప్పండి.
నమస్తే అండి.
నమస్తే.
మీకు తెలిసిన కొన్ని ఫ్రూట్స్ గురించి చెప్పండి.
ఓకే అండి. నాకు ఫ్రూట్స్ అంటే చాలా తెలుసు. కాకపోతే, నాకు ఇష్టమైన ఫ్రూట్ వచ్చేసి మ్యాంగో. అంటే, మామి పండు.
ఆ అదొక్కటే ఇష్టమా? లేకపోతే, ఇంకా వేరే ఫ్రూట్ చ్చేమైన ఇష్టమా?
నాకు మ్యాంగో ఇష్టము. వాటర్ మిలన్ అంటే, పుచ్చకాయ కూడా ఇష్టము. ఆ నాకు సమ్మర్ సీజన్ లో దొరికే ఈ రొండు ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టము. దాంతో పాటు డేట్స్ అంటారు కదా, డేట్స్ అంటే ఖర్జూర పండ్లు.
ఆ ఆ
అన్ని పన్లల్లో నాకు ఖర్జూర పన్ను అంటే చాలా ఇష్టం. ఎందుకంటే, అది తినడానికి కూడ చాలా టేస్టీగా ఉంటుంది. దానిలో పౌష్టికంగా సంబంధించిన ప్రతి ఒక్క ఫైబర్ కంటెంట్ కావచ్చు, పొటాష్, పొటాషియం కావచ్చు, దాని త్వార మనకి కార్బోహైడ్రేట్స్ కావచ్చు, ప్రతీది దొరుకుతది దాంట్లో.
ఆ
ఫస్ట్ నేను రెఫర్ చేసేది ఫ్రూట్స్లలో డేట్స్ అనేది రెఫర్ చేస్తా. కాకపోతే మనకి డేట్స్ అనేటివి, ఫారిన్ కంట్రీస్ నుంచి వస్తాయి. మన దగ్గర డేట్స్ అనేటివి ఈ మ్ పెంచడం జరగదు. ఎందుకంటే, మనకి, పండించరు ఎందుకంటే ఇక్కడ మన నేల డేట్స్ పండించడానికి అనుకూలంగా లేదు.
అవునవును. మరి మ్యాంగ్ మ్యాంగో అన్నారు కదా మామిడి పండు గురించి కొన్చం చెప్పరా!
అయితే మామిడి పండు వచ్చేసి చూడండి నాకు హిమాయత్ అని లేకపోతే, భైంగాన్ పళ్లి మామిడి పండని
మ్
ఇటువంటి చాలా మామిడి పండ్లున్నాయి. దాంట్లో నాకు వసాలు అని ఉంటది ఆ రసాలు మావిడి పండు చాలా ఇష్టం.
ఓ బాగా తింటారా మీరు సమ్మర్ సీజన్ లో?
బాగా అంటే బాగా కాదు. బాగా తింటే మనకి వేడి. అది వేడి అయితది. వేడి అయితే గడ్డలొస్తాయి. ఎవడి
ఆహ, ఆ.
మీరు మీరైతే మీకు ఏ పంట ఇ ఇష్టము ఏ పండ్లు ఎక్కువ తింటరు?
నేను సమ్మర్ సీజన్ లో పుచ్చకాయ బాగా తింటా. ఎందుకంటే, అందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటది కాబట్టి ఆ తింటుంటే, తినాలనిపిస్తూ ఉంటుంది.
వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటది. బాడీకి డిహైడ్రేట్ కానివ్వదు అది ఫస్ట్ విషయం ఏంటంటే! ఇంకోటి ఏదంటే బాడీలో ఉన్న వేడిని తగ్గిస్తది. బాడీకి చలువ. ఇంకోటి మనకి కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు కూడా ఇది ఎక్కువ తింటే చాలా మంచిదని నేను విన్నాను.
ఆ ఇంకోటి అది మస్క్మిల్ అని అంటారు చూడండి ఎల్లో కలర్ లో ఉంటది మస్క్ మిలన్ దాని పేరు తెలవదు నాక్ ఇంగ్లీష్ లోనే తెలుసు నాకు కార్బూజ పండు
ఉమ్ కర్బూజ పండు కూడా చాలా కరుబు అంటే పశు పచ్చ కలర్లో ఉంటది అది
అవునవును అదంటే కూడా చాలా ఇష్టం అది ఆ జ్యూస్ చేసుకొని తాగొచ్చు ఉమ్ ఇంకా మంచిగా అది కట్ చేసి షుగర్ వేసి కూడా డా తినొచ్చు చాలా బాగుంటది
అవునవును నాకు కూడా అది చాలా ఇష్టం దాన్ని మనం పీసెస్ గా చేసి దాంలో చక్కెర కలిపి కొద్ది షేప్ దాన్ని పక్క గుంచినం అనుకోండి అది ఇ మెల్తాద్ది చెక్కర అప్పుడు దాన్ని తింటే అది చాలా మంచిగా ఉంటది కాకపోతే మీరు చెప్పినట్టు జ్యూస్ చేసుక తాగొచ్చు కాకపోతే జ్యూస్ చేసి తాగితే తొందరగా అయిపోద్ది కాబట్టి నాకు అట్లా నచ్చదు ముక్కలు చేసుకొని తింటేనే కొంచెం తిన్నట్టు అనిపిస్తుంది మనకి బ సేమ్ నాకు కూడా అట్లానే అనిపిస్తుంది
ఆ
కాబట్టి నేను ఎక్కువగా నేను కట్ చేసి వాటిలో చక్కెర కలుపుని తినడమే నేను మం చ్చిదని అనుకుంటాను
ఆ
మరి ఇవి కాకుండా మీకు ఇంకా వేరే ఫ్రూట్స్ గురించి అంటే తిన్నారా వాటి గురించి చెప్తారా ఏదైనా
వేరే ఫ్రూట్స్ అంటే నేను వాటర్ ఆపిల్ తిన్నా
వాటర్ ఆపిలా
వాటర్ ఆపిల్
ఆహా
అది ఆపిల్ లా ఉండదు కాకపోతే ఇట్లా ఆ ఆ ఏమంటారు శంకు మోడల్ల్లో ఉంటది ఆ ఒక్కసారి తిన్నా కాకపోతే అంత టేస్ట్ ఏం లేదు ఇక్కడి ఫ్రూట్ కాదు ఇ ఇక్కడ దొర్కదది
ఆ అది మనం వేరే దేశాల నుంచి ఎగుమతి అంటే
ఆ ఎగుమతి చేసుకున్న ఫ్రూట్ అదం తా ఏం అనిపియలేదు నాకు తినాలి తినాలి అనిపించింది చూస్తుంటే తిన్న తర్వాత టెస్ట్ లేదాసలు
అవునా అందుకోసమే మనం ఎప్పుడైనా ఫ్రూట్ తినేటప్పుడు అది మంచిగా ఉందా లేదా అది తెలుసుకొని తినాలే ఇప్పుడు చూడండి మనకి ప్రతి ఫ్రూట్ గురించి చి ఏదైనా తెలియని విషయాలు ఏదైనా కానీయండి చార్ట్జీపిటి అని ఉంది ఒకటి చాట్ జబీటి లో అడిగితే దాని టేస్ట్ ఎట్లుంటది అది మంచిగా ఉంటదా మంచి ఉండాదా అ పులుపు ఉంటదా తీపి ఉంటదా ఆ దాంట్లో తినడం వల్ల మనకి లాభం ఏంటిది నష్టం ఏంటిది ఇటువంటి అన్ని విషయాలు అది వి కలుప్తంగా వి విశ్లేషించి చెప్తుంది తెలుసా
ఆ అవునవును
ఇప్పుడు చాట్ జీబీనటిని చూడండి చాలా మంది స్టూడెంట్స్ కూడా చిన్న పిల్లలు కూడా స్కూల్ స్టేజ్ లో ఉన్న వాళ్ళు వా దాని ద్వారా వాళ్ ఇట్లా మాట్లాడుతున్నారు డైరెక్ట్ ఇప్పుడు మనం ఫోన్ లో ఎట్లా మాట్లాడుతున్నామో
ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేయడానికి అది కొంచెం బెటర్ అనేసి విన్నా
కొంచెం కాదు చాలా బెటర్ ఇప్పుడు మన టీచర్స్ కూడా అంత నాలెడ్జ్ ఉండదు దాంట్లో అంత నాలెడ్జ్ ఉంది
ఆ
మీరు ఏ విషయం గురించి అయినా అడగండి ప్రతి విషయం గురించి అది క్లుప్తంగా విశ్లేషించి చెప్తుంది షార్ట్ ఆన్సర్ కావాలా మాకు లాంగ్ ఆన్సర్ కావాలా అది ప్రతి ప్రతి ఒక్కంచి చెప్తుంది కనిలో మీరు ఒక ఫ్రూట్ గురించి మీకు ఫ్రూట్ ఒక ఫ్రూట్ గురించి రాసి ఎక్స్ప్లెయిన్ అని చె బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ అండి అది బ్రీ ఎస్ప్లెయిన్ చేస్తుంది
ఆ
మీరు ఒక ఫ్రూట్ ని మనం ఏ విధంగా తినాలి దాని వల్ల మనం జ్యూస్ చేసుకుంటే బాగుంటుంది ఉంటదా దాని యొక్క ప్రిపరేషన్ ఎట్లా చేయాలంటే అదంతా చెప్తుంది
మీరు మొత్తం చార్ట్ జీపిటిటీనే యూస్ చేస్తారా ఏంది
లేదండి చాట్ జీపిట్టి యూజ్ చేస్తాము తర్వాతకి చాట్ జీపిట్టి లాంటివి చాలా ఉన్నాయి యాప్స్ దే దేన్ని పడితే దాన్ని యూజ్ చేస్తాం మనం చాట్ జీపిట్టి అంతే పమెంట్ అది పెయిడ్ వెర్షన్ స్థయిల్ వర్షన్ కొన్ని ఉంటాయి దాని తర్వాత మనం పేమెంట్ చేయాల్సి వస్తుంది
హ
ఇప్పుడు కాపీలాట్ అని మైక్రోసాఫ్ట్ వాళ్ళు తీశారు కాపీలాట్
ఆహా
మైక్రోసఫట్ వాళ్ళు కాపీ లాట్ అని లాంచ్ చేశారు అందులో ఏంటంటే మనం స సబ్స్క్రిప్షన్ చేయన అవసరం లేదు డబ్ల్ డబులు కట్ట అవసం లేదు ఫ్రీగా మనం యాక్సెస్ చేకోచ్చు దాన్ని
ఆ
ఒక సారి చూడండి కాపీ లాట్ అని ఆ యాప్ లో మనము మనకి ఇష్టం ఉన్న విధంగా మనం ఎటు ఎటువంటి డడాటానైనా మనం యాక్సెస్ చేయొచ్చు ఎటువంటి డేటానైనా మనం చూడొచ్చు చదవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక ఫ్లెక్స్ ప్రిపరేషన్ చేయాలినుకోండి
ఉమ్మ్
ఓ పోస్టర్ ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఒక ఫెస్టివల్ ఉంది ఉగాది లేకపోతే రంజాను లేకపోతే క్రిస్మస్ ఇటువంటి పోస్టర్లను మనం ప్రిప పేర్ చేయాలంటే థర్డ్ పార్టీ ఆ అప్లికేషన్ ని మనం ఫోన్ లో ఇన్స్టాల్ చేసి వస్తుంది
ఆ
పిక్సార్ట్ కావచ్చు లేకపోతే ఇన్ షార్ట్ కావచ్చు ఇటువంటివి అలా కాకుండా దాంట్లో మనము ఒక టెక్స్ట్ రాసి చేసి దీని ద్వారా మన ఫోటో అక్కడ వేసి అక్కడ టెక్స్ట్ అయ్యాలి ప్రిపేర్ది ఆ క్రిస్మస్ లేకపోతే ప్రీపేర్ది రంజాన్ పోస్టర్ విత్ టెస్ట్ అని రాసేసి హ్యాపీ హ్యాపీ రంజాన్ అని టైటిల్ అని రాసి కింద అంత మన పేరు గ రాసి దాంట్లో అప్లోడ్ చేసామ అనుకోండి వన్ టూ సెకండ్ వన్ టూ మినిట్స్ లో మనకి ప్రిపేర్ అయిది ఒక ఫోటో ప్రిపేర్ అయి ఆటోమేటిక్ మ ఫోటో ఇన్సెట్ అయిది
ఆ
మరి ఆ ఫోటోలో మనకి ఇంకా ఏమైనా ఆ ఆ పోస్టర్ లో మనకి ఫొటోస్ కూడా యాడ్ చేయాల అనుకోండి ఎగ్జాంపుల్ గా ఆ మక్కా కావచ్చు మదనా కావచ్చు లేకపోతే మనకి క్రిస్టియన్స్ అయితే సిల్వా సింబల్ గావచ్చు చ్చు లేకపోతే అటువంటివి ఏ సింబల్ ఇప్పుడు హిందువులలో అయితే రాముడు కృష్ణుడు
ఏది కావాలంటే అది చేసుకోవచ్చు
అవి అందులో టైప్ చేయాలి మనం టైప్ చేసస్తే ఆటోమేటిక్ గా ఆ సింబల్స్ ని దాట్లో ఇన్సర్ట్ చేసి ఫ్లెస్ అయితే ఎట్లయితే ప్రిపేర్ చేస్తా అది ప్రిపేర్ చేసిస్తుంది ఇదే మనం చేయాలంటే ఫోన్ ద్వార చాలా టైమ్ పడ్తది
ఆహా
ని యూజ్ చేసుకోవాలి చాలా మంచిది అది
అవునవును
ఆ ఇప్పుడు నాలెడ్జ్ అనేది టెక్నాలజీ అనేది చాలా డెవలప్ అయింది ఇప్పుడు చూడండి ఇంతకు ముందు మనం ఏదనా టెక్స్ట్ చదవాలంటే చాలా టైం పట్టేది ఇప్పుడు చూడండి టెక్స్ట్ రీడర్ మనము స్క్రీన్ ని స్క్రీన్ మీద ఆ జెమిని ఆ గూగుల్ జేమ్ని అని ఉంటుది దాన్ని స్క్రీన్ ని షేర్ చేయచ్చు ఇట్ లాంగ్ ప్రై చేసి స్క్రీన్ ని షేర్ చేస్తే ఆ టెక్స్ట్ ఉర్దూ లో ఉందా అరబిక్ లో ఉందా లేకపోతే ఆ టెక్స్ట్ ఇంగ్లీష్ లో ఉందా దాన్ని ట్రాన్స్లేట్ తెలుగులో చేయమంటే ఏ లాంగ్వేజ్ లో ఉన్నా తెలుగులో ట్రాన్స్లేట్ చేసి మనకు చదివి వినిపిస్తది
ఆ అంటే ఈ న్యూ యాప్స్ యూస్ చేయడం వల్ల ఇట్లా హ్యాక్ చేస్తున్నారు ఆ ఫొటోస్ అవి ఇవి అనేసి విన్నాం
అవును మనమ్ పర్సనల్ ఫొటోస్ మనం షేర్ చేయకూడ చేయకూడదు మనకు కావల్సిన డాటాని మనం తీసు ఇప్పుంటే తప్పు ఏం లేదు కదా
ఆ అవసరం ఉన్నంత వరకే యూస్ చేయాలంటారు
ఆ ఏదైనా అవసరం ఉన్నంత వరకు యూస్ చేయాలి ఇప్పుడు చూడండి ఎట్లయినా మనకి ఫుడ్ ఉంది కానిని ఫుడ్ ఇప్పుడు మనము అతిగా తింటే ప్రమాదము అతిగా తిన్ లిమిటెడ్ గా తింటే ఏదైనా మనకి అమ్రుతాము లిమిటెడ్ గాకుండా లిమిట్ క్రాస్ అయితే దేమైంది అది విషం అయింది మాకు
అవునవును
ఇప్పుడు మనకు బిర్యానీ అంటే నాకు చాలా ఇష్టం బిర్యానీ నేను ఎంతవరకు తినాలో అంతరకు తినాలి పీకలుదాక తిన్నా అనుకో అది డైజస్ట్ కాకుండా మనకి ఏదో ఒకటి ప్రాబ్లం వచ్చేసి హాస్పిటల్ పోవాల్సి వస్తది
ఆ
ఆ అది కూడా ఏదైనా అంతే నాలెడ్జ్ అయినా మనం ఇక్కడ లిమిట్స్ ఉంటాయి ఆ లిమిట్స్ క్రాస్ కాకుండా మనం చూసుకోవాలి ఫస్ట్
ఉ
మీరు ఎప్పుడైనా యూజ్ చేశారా ఇటువంటి యాప్స్ యూజ్ చేసి చెప్పండి
నేనేం యూస్ చేయట్లేదు ఈ మధ్యలో అయితే అదే ఆ జెమిని యాప్ గురించి విన్న ఏఐ ఏఐ కొత్తగా వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలి జెంస్ యూస్ చేసి ఫొటోస్ ని మార్ఫింగ్ చెయొచ్చు అనేసి అహ ఆ అలా యూస్ చేద్దాం అనుకుంటే ఏం అట్లా చెయ్యొద్దు అనేసి అన్నారు అందుకే మిమ్మల్ని అడిగా
అదే మిస్యూజ్ ఎప్పుడైతే మన పర్సనల్ ఫొటోస్ షేర్ చేయకూడదు
ఆ ఆ ఫోటో అప్లోడ్ చేస్తే అది ఎక్కడో ఉన్నట్టు చూపిస్తున్నారు కదా
అవును
అట్లా అని ట్రై చేద్దాం అనుకున్నాం కాని మళ్ళీ అట్లా అవుతుందని తెలిసి సయి సైలెంట్ అయిపోయిన
మోస్ట్లీ గర్ల్స్ దాంట్లో ఫొటోస్ యూజ్ చేయకూడదు ఎందుకంటే గర్ల్స్ అంటే అమ్మాయిలు అట్లా చేయడం వల్ల వాళ్ళకి ఏమైనా ప్రమాదం కావచ్చు ఎందుకంటే అబ్బాయిలు అంటే అబ్బాయిలకంతా ఇన్సెక్యూర్ ఏము ఉండదు
అ
ఈ అమ్మాయిలు అనేది చాలా మోస్ట్లీ గా దాంట్లో ఫొటోస్ అప్లోడ్ చేయడం ఆలోచించి చేయాలే
అవును మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ కూడా అట్లానే చేస్తే ఒక అమ్మాయి ఫోటో పక్కన ఈ అబ్ బాయ్ ఫోటో క్రియేట్ చేసి పంపించిరు
చేయొచ్చు దాంట్ల ఏమున్నది
ఉ
ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఫోటో పెట్టి దంట్లా వాళ్ళ ఇద్దరు ఇట్లా నిలబడ్డట్టు మార్ మాట్లాడుకున్నట్టు లైవ్ ఫోటో లైవ్ వీడియో కూడా ప్రిపేర్ చేస్తది ఫోటోస్ ద్వారా
అవునవును
నేను చాలా సాలు చేశాను అట్లా మా ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఆ చిన్న పిల్లలు ఫోటోలు వేసి వాళ్ళు ఇట్లా సాంగ్స్ పాడినట్టు సాంగ్స్ పాడుకుంటూ డ్యాన్స్ వేసినట్టు కూడా ప్రిపేర్ చేసాను ప్ర ఫోటోతోని అది మొత్తం వీడియోని క్రియేట్ చేస్తుంది
ఆ
మీట యాప్ అని ఉంది మీట్ ఐఐ అని మీట్ ఐఐ లో మనం వీడియోస్ కూడా క్రియేట్ చేయొచ్చు
ఆ మ్మ్ థ్యాంక్ యూ సార్